హాయ్ అండి నమస్తే
హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి ఎండక్ కాలం కదండి విపరీత్ తమైన ఎండలు
అవును చాలా ఉన్నాయిటు సైడ్ ఎండాలు
చాలా ఎ ఎండలు అంటే మండిపోతున్నాయి ఈరోజు బాగా టెంపరేచర్ ఉండయి ఏం చేస్తున్నారండి
మేము మొన్న వరంగల్ కెళ్ళినము అయితే అక్కడ కూడా చాలా ఎండలు ఉన్నాయి.
అవునా ఎందుకండి ఏమైన్నా ఫంక్షన్ ఉండేనా
అంటే నాది ఎగ్జామ్ ఉండే అండి ఎగ్జామ్ కోసం వెళ్ళిన
ఓకే ఓకే అండి
ఓకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం వెళ్ళా ఇక
బారాసిండ్రా అండి మరి
అవునండి బానే రాస్తున్నా అది ఆన్లైన్ కం ప్యూటరు ఎగ్జామ్ కదా
అవునా అండి ఓ
అవును అను కానీ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయింది కంప్యూటర్ సిస్టమ్ కదా సిపియయు షెట్ డౌన్ అయినాయా నాట ఇంకా మే ఎజామ్ సెంటర్ ముందు వెళ్లడం వల్ల కొంచెం బెనిఫిట్ అయింది అన్నట్టు అది ఒక అరగంట తర్వాత ఆనయిన్ సిపియూస్
ఓకే ఓకే అట్లా ప్రాబ్లం అయితే ఇబ్బంది ఆ
ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి
అవునండి
మళ్ళా ఉడకపోతే బాగున్నాయండి అక్కడ ఫ్యాన్స్ లేకుండా ఏం లేకుండే మాది టాప్ ఫ్లోర్ ఏసిు ఒక్క నిమిషం అవును ఇవాళ మీరు ఏం టిఫిన్ చేసిరు
ఈ రోజా అండి టిఫిన్ ఏం చేయలేదండి అంబలి చేసినాండి జొన్న అంబలి
అవును ఎట్లా చేసినండి ప్రాసెస్
ఇ అంటే పొద్దున్నే ఒక గంట ముందు జొన్న పిండి ఉన్న కొంచెం జొన్న గడక కలిపి వే నళ్ళలో నానబెట్టినండి నానబట్టి పని అయిన తర్వాత ఏ కొంచెం నీళ్ళు వసరి పెట్టినా మట్టి కంచుడు ఉండేయంండి మట్టి కంచోట్లో ఏసర పెట్టినా ఏసట్లో కొంచెం ఉప్పు వేసినా అండి దొడ్డు ఉప్పు
ఓకే
అది మరిగేటప్పుడు ఈ నానబెట్టుకున్న జొన్నపిండి ఏదైతుందో అదే ఇది అందులోలవోసిన అందులో పోసి ఒక పది పదిహేను నిమిషాలు మంచి మరగని ఇచ్చినండి అది మంచి కొెం మరిగిన తర్వాత కొంచెం ఉడకాలి కదండి కొంచెం గడకలాగా కొద్ద దొడ్డుంటుది కాబట్టి ఉడకాలి ఒక పదిహేను నిమిషాలు మంచి మ అడిగిన తర్వాత దంచనా దంచి ఒక నిమ్మకా ట వెండినా అండి అంటే పుల్ల పల కమ్మ ఉంటా అంటది
ఓకే
ఆ
అది గడకా ఏ పిండి తోటి పట్టిస్తారంండి
అండి
జోన్మల ఓకే మీరు ఎక్కడ నుంచి తెచ్చి మార్కెట్లో తెచ్చిటున్నాలు
వీరూరు అని కొంచెం ఇక్కడ దగ్గర ఒకటి ఊరు ఉంటదండి మా ఊర్లో జొన్నలు పచ్చపేసర్లు శనగలు ఈ కందులు మినుములు ఇవి పప్పు దినుసులు కొంచెం మంచిగా పంట అయి ఉంటయండి పల్లె టూర్లలో ఆ కొంచెం మందు లేని పంటై మంచి గు టయండి మన కొంచెము తక్కువ రేటుకే దొరుకుతాయ్
ఓకే ఇప్పుడు అవి చాలా హెల్దీ ఫుడ్ అది తినాలి మనం అందరం
టిఫిన్ ఏం చేయలేదండి అదే తాగినం అందరము తల ఒక గ్లాసు
కానీ ఆకల అయితుది కదం
ఆ చేసినా ఇప్పుడే వంట ఏందండి
ఓకే అంటే ఓన్లీ అట్లా ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
నేను రొట్ట ఇంకా మ్యాంగో జూస్ తిన్నామండి రసం మ్యాంగో రసం ఉంటది కదా
బాగుంటుందండి సమ్మర్ స్పెషల్ మామిడి పండు మస్తస్త ఉన్నాయండి మార్కెట్లు ఎక్కడ చూసినా మామిడి పండ లె
అవును ఇంగా ఈ ఒక్క నెల దొకుతయి మనకి
అవునండి
తర్వాత ఇంగ ఎంత వె కిన దొరికయి అన్ని ఖచ్చగానే ఉంటాయి
ఖచ్చగనే ఉంటాయ్ మళ్ళీ ఇప్పుడు ఈ పదిహేను రోజులు ఆ జూన్ ఫస్ట్ వీక్ వరకు తింటేనే పండ్లు బాగుంటాయిండి తర్వాత కొంచెం చేంజ్ అయి తెయ్
అవును
కో వండిన పండులో ఆ సన్నము తెల్లటి పురుగులు ఉంటున్నాయండి లాస్ట్ ఇయర్ చూసినాము
అవును లాస్ట్ ఇయర్ పండ్లు బా లేకుండే మేము కూడా తెచ్చుకుంటామ్అవన్నీ రాబే ఉండే ఈసారి కొంచెం మంచిగానే వచ్చినాయి పండ్లు
మంచిగ ఉన్నాయంండి ఈసారి తొందరగా వచ్చినాయిండి అసలు తొందరగా వచ్చినాయి పండ్లు వండడం కూడా బాగున్నాయి నిన్న తీసుకొచ్చినమయితే మ్ కిలోకి రెండే వచ్చినాయండి ఒక పండు హాఫ్ కేజీ ఉంది ప రెండే వాచ్చినాయ్ కిలో కి ది ఎట్లున్నాయండి తీ ఇగన్నాయి ఏమున్నాయండి అన్ని మందులు వేస్తున్నారు కదండి కాయల మీద మందులు ఏస్తున్నారు ఏదైనా న్యా చరల్గా పండు దరు ఎక్కుతాంద అండి చెప్పి మిద్ది
ఏది దొరకట్లేదు ఇప్పుడు
ఈ మా ఇంటి దగ్గర వాళ్ళకు జామ చెట్టు ఉందండి నిన్న దూరగాయలు లో మంచిగ ఉన్నాయని తెంపిన
మ్
రెండు దెంపుతే రెండిట్లలో సన్ననీ తెల్లటి పురుగులు ఉన్నాయి పండును తీసు స్తేనేమో చక్కగా తినాలని చూసింట చె తుమిదిప్ పండును కూడా తేడి దినని ఇస్తలేడు
అదే సామెత ఉంటది కదా అండి మేలి పండు చ చూడు రుచి ఉండు పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు
అవునండి అట్నే నిజమే వాస్తవమే మరి
ఉన్న అట్లనే అయితున్నాయి గ
మ్
జస్ట్ అట్రాక్టివ్ గా కనబడడానికి మొత్తం మందులు చల్లుతున్నారు కా లోపట ఏం ప్రోటీన్స్ ఉం ఉంటలేవు ఏం మంచిగా ఉంటలేవు
కరుబూచేవు కరుబూచేవు కూడా అట్లనేండి అట్లనే మందుల తోటి వండిస్తు రెడ్గా చేస్తున్నారు ఇంజెక్షన్లు వేస్తున్నారట
అవును
కరబూజగూడెం
అవి మళ్ళా తింటే కూడా చనిపోతున్నారు మొన్న ఇట్లా న్యూస్ వచ్చిందండి బిర్యాని తినన్నాంక ఇది బయట కర్బుజ తినడానికి వెళ్ళినంట ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఫోర్ మెంబర్స్ చనిపోన్
ఎందుకండి మరి ఏమన్నా అంటే బిర్యానీ తిన్న తర్వాత తింటే ఏమన్నా ఫాజన్ అయిందా
ఏము మరి అట్లా కూడా అంటున్నారు ఆ కాంబినేషన్ బడక చనిపోయిన్ర అని
అదే మరి అట్లాంటే ఇప్పుడు అట్లా అంటే అక్కడ తిన్నాక వాళ్ళ కర్బుజ తిన్న వాళ్ళందరు జని పోవాలిగదా బిర్యానీ తిన్న తర్వాత ఏమన్నా ఫైజన్ అయింది ఏమో కర్ కర్బ్ నేనింతే
కానీ ఆ బిర్యానీలు ఏమన్నా ఉంద అనుకుంటే ఆ ఫ్యామిలీ ఫ ఫంక్షన్ క వచ్చిన వాళ్ళు అందరు తిన్నారంట ఆ బిర్యానీ వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ షన్ చేసుకున్నారంట తర్వాత వల్ల చిన్న పాప్ ప్ప నాకు కర్భుజ తినాలని ఉన్నదని అంటే సరే అని తీస్ కచ్చిండంట మ్మ్ తినేస్ సరికే అట్లా అయిందట వాళ్ళు
పాపం ఏ పండు తినేటట్టు ట్టు తినడానికి కూడా భయమే అండి ఇప్పుడు
అవును
ఏ పండు తినాలన్న భయం
మొత్తం కల్తీ ఫుడ్డే ఉంటుంది
మ్మ్
అందుకే మన బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉండట్లేదు ఈ మధ్య
లేదండి వెనకటి పెద్ద మనుషులు ముసలోళ్ళు ఎంత గట్టిగా ఉన్నారండి
మనం కొంచెం పని చేసినా అలసిపో
ఉమ్ చెమటలు వస్తున్నాయి అలసిపోతున్నాము ఆ అసలు వేడిని తట్టుకోలేకపోతున్నాము
బాడీ లో మళ్ళా బాగా హీట్ అవుతుంది
ఆ ఆ పెద్ద మనుషులు చూడండి ఒక్కొక్కరు రోడ్ల మీద చూస్తున్నా నేను చెట్ల కింద మంచిగా ఆరాంగ కూర్చుటున్నారు
ఉమ్ వాళ్ళు అప్పట్లో తిన్న ఫుడ్డు మంచి గుండే వాళ్ళ అప్పట్లో తిన్న ఫుడ్ మంచిగా ఉండే
ఉమ్ కల్తి లేని ఫుడ్ కదండి వాళ్ళు తిన్నది
అవును మనకి ఎట్లా ఉంటదో ఇప్పుడే ఇట్ల ఉంటే
మ్మ్ ఆరోగ్యంగా ఉన్నరు వాళ్ళు గి మొన్నకరోజు మార్కెట్కి వెళ్తున్న ఒక ముసలాయనకి తొంభై సంవత్సరాలు ఉన్నాయండి కర్ర పట్టుకొని మంచి నడుస్తున్నాడు ఆయన పని ఆయన చెస్ కుంటున్నాడు ఎన్ని సంవత్సరాలు తాత అని అడుగుత్ తె తొంబై ఏళ్ళు బీడ్ డ్డ నాకు అంటాండు
అ రే మన జనరేషన్ వాల్ ళ్ళ అక్కడ దాకా ఎళ్లారు
ఉమ్ హు అమ్మో ఎల్లార్ అండి ఎల్లార్ అమ్మో
ఆ ఏజ్ దాకుండడం చాలా గొప్ప సిక్స్టీ ఫార్టీనే ఎక్కువ
హ మనం పీల్చే గాలి కూడా కలుషితమే కదండి
అవును
చని
చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి షుగరు హార్ట్ అటాక్
అంతే కదండి
మా ఏజ్ వాళ్ళ కూడా అందరికీ
ఆ
ఎట్లనో ఏమో ఇగ ఫిట్ గుండి జిమ్ చేసే వాళ్ళకి కూడా వ తున్నది
వస్తుందండి ఆ అవును వాస్తవం ఏమండి కష్టం చాలా ఎందుకంటే ఈ వాతావరణాన్ని ఈ ఫుడ్డు కల్తీ ఫుడ్డు ఓకే అండి థ్యాంక్యూ అండి ఓకే అండి థ్యాంక్యూ అండి